హలో వినిపిస్తుంద ఆ చెప్పు వే
వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది చెప్పు ఏ చేతన్నావ్
హలో
ఆ ఏం చేస్తున్నావు అంటున్నా ఆ ఏం చేస్తున్నావ్ అంటున్న వింటున్న
చెప్ప ఉ ఏం కోరలు మధ్యానం
దొండకయ ను ఏమో టమాటా ఏదో పచ్చడి చేసారు
హు
మధ్యానం బయటికి వెళ్ళ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాంపూలు ఆయిల్ తెచ్చ ఈ సారి వాటిిక ఇంత ఆయిల్ ఎంతదండి ఆమ్ల
అదేలేే
తెచ్చ
హు అదేలేే పర్లేదు రాలేదే
ఏమో నేను ఇదే ఫస్ట్ టైము
ఏమో నేను అసలు నేను అసలు కొబ్బ ఏది డాబర్ ఆమ్లానా ఏది ఇదా ఆల్మండ లేకపోతే నార్మల్దా
నార్మల్ వా అది ఉసిరి ఉంటది కదా
హూ హు అద ఓకే
ఆ ఊసిరిదే
న్యచురల్ గ వెళ్ళాలి పాప నూనలో కాదు మనం ఆమ్లా జ్యూస్ తాగాలి నిజంగా ఆమ్ల జ్యూస్ అమ్ముతాడు తెలుసా బై ట లహరి కొనుకుంటది
నేను ఇక్కడెక్కడ ఆమ్లా జ్యూస్ పాపాయ గనీ వాటర్ మిలాన్ ఇవే చు
అక్కడ బయట అమ్మడే ఇప్పుడు పతాంజలి షాప్ అది నెల ఉండేది పతాంజలి షాప్ ఇక్కడ మన గుడివడలో ఉంటాయి చూడు అవి ఆయుర్వేదిక్ షాపులు అట్లా అమ్ముతారు సి స్టోరేజ్ లీటర్ బాటిల్ ఆర లీటర్ బాటిల్ అయ్యి
ఓకే
రోజు ఒకొ ఒక మోత తీసుకుంటారు అది డైజెస్టివ్ సిస్టమ్ కి అన్నికకి యూజ్ అయింది
పేరుకు పేరుకి బాగా పని చేసిద్ది ఆమ్లా
ఉ అవును
క్యారెట్ అవి ట్రై చేద్దామని అనుకుంటున్నా కాని బాాల ఇంకా కొన్న వన్ వీక్ ట్రై చేసా క్యారెట్ కీరా బీట్రూట్ తినగలుగుతున్నాను అంటే మార్నింగ్ నైన్ అలా లేచి తింటున్నాను
హ
తినకల బతున్నా ఇకాభ కా పేనా ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుని బద్దకిచ్చేసాం ఇంక జీవకలా బతుకిచ్చేసా అలగండా
అంతే నే అక్కడ ఉంటే అన్ని చేసుకోవాలని తీసుకొచ్చిద్ద
ఉమ్
ఎవరన్న ఉన్నారా వచ్చార రూమ్ లో అందరు
రూమ్ లో మొత్తం ప్రెజెంట్ అయితే ముగ్గురు ఉన్నాయ్ ఒక అమ్మాయి ఊరెళ్ళింది ఇంకో అమ్మాయి ఉంది నేను
ఉమ్ ఆఫీస్ అమ్మాయిని ఉంటుందా
కానీ వెళ్ళిపోయింది మొన్న వీకెండ్
ఏ
వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు బెంగళూరు ఫస్ట్ నుంచి తను పీజీలో ఉండేది కాదు వేరే సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఉండారు ఇంక తను ప్రెగ్నెంట్ అవ్వడంతో వర్క్ ఫ్రమ్ హోమే కదా ఇంకా కేర్ఫుల్ గా ఉండాలని డాక్టర్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళు వాళ్ళు ప్రాపర్ ఊర ఎకని సొంతూరుకు వెళ్ళిపోయారు ఇంక అప్పుడు పీజీకి తీసుకొచ్చింది మళ్ళీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఓన్ తీసుకోవళ్ళు ఇప్పుడు బాగ అయ్యారు
ఉమ్
ఎల్లిపోయింది
అ చాలా బెటరే అలా ఉంటుందంటే
కదా అసలు మనం అలా ఉండలేం అంతెందుకే విజయవాడలో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా వదిన డైలీ ఏం జర్నీ చేస్తావు ఇక్కడ ఉండుకో ఇక్కడ నుంచి చల్దు వద్దు సరే కొని మా అన్నయ్య వాళ్ళు అయితే పెనమలూరు కదా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ని అలా వద్దు కొన్ని దీపక్ కాల ఇంట్లో ఉండు ఎంత చె సస్
ఉ
అస్సలు మన కెక్కదుగా
అమ్మ నేను ఉండలేను అసల ఉండలే
మా ఇల్లు తప్ప నే ఇంకెక్కడా ఉండలేను
ఉండలే మే అంత ఎందుకు మాక్కళ్ళ ఇంటికెళ్తేనే నేను ఉండలేను అసలు
మ్ ఎందుకో కంఫర్ట్ ఫీల్ రాదు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది లహరి అక్కడ అన్ని సంవత్సరాలు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందంటే అబ్బా అనిపిస్తు స్తది నాక్కూడా
అది నిజమె
చాలా కష్టం తెలుసా అలా ఉండడం కూడా
బాగా
అంతెందుకు హాలిడేస్ లోయినా రెండు రోజులు వెళ్లి ఉండాలంటేనే ఏదోలా ఉంటది
అసలు ఉండలేము నేనే అసలు అంతెందుకు మ అక్కలింట్లో ఎక్కడికనా వెళ్ళినా సరే రెండు రోజులు ఉంటా మూడో రోజు నుంచె వెళ్ళి పోదామా అంట
అంగుకు చెప్పి
అసలు తిడదది రమ్మంటుంది ఇప్పుడు ఎక్కడ వెళ్తాం ఎండ్లకి ఎటు కదలలేక
ఉ
ఎలతల దానికి తోడు ఇయన్నీ కట్టుకోవాలి కదే అంత విసుగ్గా ఉంది
ఉ ఉహు
అన్ని చూడాలా మన్నాను ఉండే
ఏం కట్టుకోడం
ఇప్పుడియన్నీ అసలు ఎంత ఏమి ఇంకా సదురుకోలేదు తెలుసా ఇప్పుడు మొన్న కొన్ని వరకు సదిరాము బి తిరవన్నము పాడైపోయింది అదే పాడైపోవడం అంటే ఎప్పుడుదో కదే మక్క పుట్టినప్పుడు కొన్నారు దాన్ని అదే ఇంకా బాగు చేయిద్దాం అని మొన్న ఇళ్లు మారినప్పుడు అది బాగా ఓవర్ వెయిట్ మా నాన్నప్పట్లో తెగ చేయించ చేసాడు బాగా
ఊ
బాగా వెయిట్గా ఉంటదని చెప్పి అది దాన్ని ఎప్పుడు బాగు చేయించడానికి ఇవ్వళ కింద కాళ్ళు కోడు అది తుప్పట్టేసింది మళ్ళీ ఇబ్బంది అయిది కొత్త ఇంటి దగ్గరకి వచ్చాకని చెప్పి మొన్న ఏం చేసాము ఇక్కడ మా ఇంటి పక్కనే బీర్వా షాప్ ఉంది ఒకటి అంటే బాగు చేస్తున్నారు పెద్ద పెద్దగా అంటే వాళ్ళు అదో పెద్ద ఇదిగా ఉందిలే గోడంలాగా సర్లే అని చెప్పేసి అక్కడ ఇచ్చాం ఇచ్చి అది నిన్నే వచ్చింది అసలు తీసుకొచ్చాం ఇచ్చింది నా పైన పెయింట్ వేసి ఆ మళ్ళీ ఏదో ఓ ఏదో కచ్చె ఇప్పుడు ఇది దీనికి ఖర్చు అవ్వలేదు అనుకునేలో ప్పు ఏదో
ఇంకోటి వచ్చేస్తుంది అంటే నేను కూడా అంతే అప్పుడు ఈఎంఐ అయిపోయింద ఓకే ఈఎంఐ అయిపోయింది కదా ఆ అలా దాద్దాము ఇంకా ఈఎంఐపో అలా ఉంచుదాము అనుకుంటున్నాను రెండు నెలలు అయింది కదా ఈఎంఐ అయి రెండు నెలల లోపు ఇవ్వలేదు తెలుసా ఈ నెల మొత్తం అయిపోయి కిందటి నెలా మొత్తం అయిపోయినయ్ కిందటి నెల అటు రావడము అవి ఇవి అయిపోయినయ్
ఉ
ఏమో రూపాయి దాద్దాం అంటే ఉండట్లే ఇక్కడ బెంగళూరు వచ్చాక నాకు అందుకే ఒక్కోసారి బెంగళూరు తప్పు చేసా అనిపిస్తది అక్కడ ఎయిర్టెల్ లో చేసినంత కాలమే రెక్లేస్ గానే ఇరవై వేలు ఇంటికి ఇచ్చేదాన్ని శుభ్రంగా ఎత్తి పేట్టుకునేదాన్ని ఎక్కువగా దాసుకునే దాన్ని డబ్బులు
వాట్
అందుకే బెంగళూరు అంటే కో కోపం, చిరాకు ఎక్కువ ప్చ్ డబ్బు విషయం పక్కన్ పెట్టినా దూరంగా ఉండే పాటికీ
హ్మ
ఫస్ట్ లో ఓ ఎగిరానా నేనే ఇక్కడు ఉంటాను ఉంటాను ఉంటాను అని చెప్పీ తీరా తోస్ కే మా నాన్న సెట్ అయ్యాడు మా నాన్న గూడా ఉండమంటున్నాడు జాబ్ చేసుకోమంటున్నాడు. అనే టైం కి నాకు అక్కడా గాలి మళ్ళేశింది.
అదే అదే
ఆళ్ళు వొద్దు అన్నంతకాలమేమో నేన్ ఉంటాను ఉంటాను అని ఎగిరా వాళ్ళ్ అంటే వాళ్ళు నా మైండ్ అలా ఫిక్స్ చేసేశారు నువ్ ఉండలేవు. వు అది ఇది అనే పాటికి ఇంకా నా మైండ్ టార్న్ అయి పోయింది అటు కంప్లీట్ గా వెళ్ళిపోవాలి అని.
అదేలేే హ్మ
వాళ్ళే ఉండమంటున్నారు అని చెప్పసి నేనొచ్ చ్చేస్తా అని ఏం చెప్పను ఇంక అలా ఉంటున్న.
అంతే నేను కూడా ఇదిగో బీరువాకి మొన్నా జస్ట్ పెయింట్ ఏయించడానికి ఆ రోజు అడి గితే త్రీ థౌజండ్ న్నో త్రీ థౌజండ్ ఫై హండ్రెడ్ అయిద్ది అన్నారు. త్రీ తౌజండ్ త్రీ తౌసండ్ ఫై హండ్రెడ్ అన్నారు ఇంకా త్రీ థౌజండ్ ఇద్దాంలె లే అని అనుకున్నాం అప్పుడు అయితే అలా అను కునేసరికీ అదీ కిందా అక్కడ తీసుకెళ్ళిం తర్వాత తీరా అక్కడ కింద కాళ్ళు పొయ్యీ తుప్పు వచ్చేసినయి కాళ్ళు కూడా మార్చాలి అన్నారు.
ఆ కొత్త బీరువా వచ్చేసుంటుంది
ఏంటే
కొత్త బీరువా వచ్చేసిద్దే.
బాగా వే బాగా వెయిటే ఇదీ మాది అప్పట్లో చేయించడం వల్లా దగ్గర దగ్గర నీ టూ వే ఎంతో ఎంతో ఉంది అది ఏదో వేరేదంటా.
అ
అయితే ఇంకా సర్లే అట్లా అయిందని చెప్పేసీ అది సర్లే కాళ్ళు గూడా తీ తీరా అక్కడ దాకా తీసుకెళ్ళి నాక మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం ఎందుకూ సర్లే కానీ ఏం చేద్ ద్దామనీ ఏఇంచేసాం మళ్ళీ ఇంకొక వెయ్యి ఎక్స్ట్రా ఫోర్ థౌసండ్ ఫై హండ్రెడు.
నార్మల్ గా బీరువా ఇప్పుడు ఎంతుంది బయటా.
బీరువా ఉందిలేవే అంటే వెయిటున్ బట్టి ఉందిప్పుడు వెయిటున్ బట్టీ ఆ సెవెన్ థౌస్ సండ్ నుంచి స్టార్టింగు కానీ అసలు బరువు ఉండదు అది. అస్సలు వెయిట్టుండదు.
అప్పుడు బీర్వాల్ వేరు.
ఆ
అప్పుడు బీరువాలు వేరే ఇప్పుడు బీరువాలు వేరు ఇప్పుడు వచ్చేఅన్ని వెయిట్ ఉండవు.
హ్మ్
వెయిట్ లేకపోతే ఇబ్బందే మనకీ ఎందుకంటే అదీ గబాల్నా అటు ఇటు నెట్టినా. అటు ఇటు లాగిన అది పడిపోయిద్ది గాలి
అ
అంత రేకిపోయిద్ది ముందు అసలు కొన్ని రోజులు మనం వాడతా వాడతాన్నాక తుప్పు త్వరగా వచ్చేయడం అసల ఈ నిజంగా కలర్ వేయిచితే అసలు మొత్తం కొత్త దానిలా ఉంది అసలు తెలుసా చూస్తే నేనే షాకు మామూలుగా లేదు మళ్ళీ పెళ్ళికుతురులా దాన్ని ముస్తాబ్ చేసేసారు ఎన్ని ఎన్ననుకున్నా నాన్న ఉన్నప్పటి నుంచి దీన్ని ఇల్లులు మారడం అయి మారడం ఇయ్యి మారడం అసలు బీరువా గురించి ఆయన్ని అడుగు మొన్న ఆ ఇంటి దగ్గర నుంచి మన ఇంటి పక్కన షిఫ్ట్ చేయడానికి
ఆ తెలుసు
అయితాడు తెలుసా తమ్ముడు ఆయాస పడిపోయాడు వచ్చేసి అమ్మో ఏంట క్క ఎంత బరువు ఉంది అంటున్నాడు అరే అసలు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాన్న మాకయ్యి ఇచ్చాడు రా చాలానే అసలు ఏంటను కొన్నా
ఇప్పుడు చాలా వరకు బీరువాలు తగ్గిచే
ఏం తగ్గిచ్చ ఏం తగ్గించిన కబోర్డులు కట్టించు కుంటే వేరుగాని కానీ తగ్గిచకూడదు ఎందుకు చెప్పన ఇగో మా నిన్న మా అక్క అంటుంది వాళ్ళు ట్రాలీస్ పెద్ద పెద్ద నీలాంటివి రెండు పెట్టుకున్నారా అందులో పట్టు చీరలు అయన్ని పెట్టిందంట అదింట ఎందుకో తీ ఎందుకు తీసిందో తీసిందంట మొన్న తీత్తే అసలు చెమ్మ వాసన ట ఎంధన్ ఏంటి అంటే బీరువ కొనుక్కోవాలి అర్జెంట్గా అసలు ఇలా ఇలా ఉందని
హలో హలో
ఏమో ఏదైనా మీరే చూసుకోండి అని చెప్పాం ఎందుకు మళ్ళీ మనం పెట్టుకున్నాం కానీ నాకు అసలు ఇప్పుడు పెట్టుకునే ఓపిక అయితే లేదే బాబు
హ
పెళ్లి టైమ్ లోనే అందుకే మంచం కొనిచ్చేసాము ఇంకా సామాను అన్ని వే సామాను మఅమ్మమ్మలు చెల్లెలు కొన్నారు మంచం కొనిచ్చేసాము మొన్న కూడా గృహ ప్రవేశానికి ఆ వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు అదే చదివింపులు వస్తాయి కదా వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళు చేతిలో పెట్టడం బట్టలు కొనుక్కోమని అయి ఇయ్యి పెడతారు కదా అందుకు సగం డబ్బులు ఇచ్చేసా ఎందుకు మనమైనా మనకైనా ఎందుకులే అని చెప్పేసి ఇచ్చేసా
రేపు మనం కూడా అ